హాయ్ అండి
బాగున్నారా
ఆ బానే ఉన్నానుఅండి మీరు బాగున్నార
బావున్నాము
హ
ఏం చేస్తున్నారు
ఏముందండి వర్షం పడుతుందండి మా దగ్గర
ఆహా ఈ టైమ్ లో
మ్
ఉక్కపోతలు స్టార్ట్ అయిపోయాయి, ఎండ విపరీతంగా కొడుతుంది అసలు
అంటే ఒక సైడ్ వర్షం వస్తుంది ఇంకొక సైడ్ ఎండ వస్తుందండి
ఆహా
యాక్చువల్ గా ఈ టైమ్ లోనే మనకి రెయిన్బో వస్తుంది గా
అవునవును ఈ టైం లో రైన్ బో వస్తుంది పిల్లలు ఇష్టంగా చూస్తారు
అ
వర్షం పడుతుందా అండి అయితే ఎక్కడ
పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మతుంది
హెవీగానేనా
నార్మల్ రై ఇవి యాసిడ్ రైన్స్ అండి నార్మల్గా పడుతుంది
ఓకే ఓకే
సీజనల్ వర్షాలు కాదు సీజనల్ వర్షాలు కాదులేండి మ్ పంటలా ఇప్పుడు బాగా మొ ఒకసా నాకము మిరప ఉందండి
నా అవి పాడైతాయి కదా ఇవి ఇప్పుడు ఈ వర్షాలతో తీరా రైతుకు పంటలు చేతికు దగ్గరకి వచ్చే ముందు వాతావరణ మార్పుల వల్ల అలా ఏదో ఒక రకమైన ఇబ్బందే రైతుకి ఎప్పుడు
అవును
ఏంజెస్తున్ మీరు టీవీ చూస్తారా అదే అండి ఈ మధ్యలో టీవీ పెడుతూ ఉంటే ఎప్పుడు ఈ దేశాల మధ్య యుద్ధాల గురించే వస్తూంది
ఓ అవునండి
ఏంటండి అసలు
అది ఇప్పుడు మనకి ఇంకో ఇరాన్ అను నెక్స్ట్ వచ్చేసి అమెరికా అండి వాళ్ళు ఎప్పుడు బద్దశత్రువులు
ఆహా
అంటే ఒకప్పుడు మంచి మిత్రుడు అనమాట ఏది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరంలో ఇరాను అను అమెరికా మంచి ఉండే ఆ తర్వాత అమెరికా పోయే ఈ డెవోలోప్మెంట్ ఐయేకొద్ది ఇరాన్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది
హు హు రెండు దేవాలప్డ్ ఇంకా కంట్రీస్ అవి
అయితే ఇప్పుడు ఒక అమ్ యుఎస్ డాలర్ వచ్చేసి ఒక ఇరాన్ రూపీస్ లో లక్ష నలభై వేల రూపాయల అండి ఒక్
ఆహా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూపీ ఉంది ఇండియన్ రూపీ
అవును
రూపీ మన యునైటెడ్ స్టేట్స్ డాలర్ లో ఎనభై ఆరు రూ పయాలు
అవునండి
వచ్చేసి మంది ఇక్కడ మనకి ఎనభై ఆరు రూపాయలు
అవును
సో యాస్ అట్లనే ఒక యుఎస్ డాలర్ వచ్చి వచ్చేసి ఇరాన్ లో ఒక లక్ష నలభై వేల రూపాయలకి సంక్షోభంలోకి పోయింది ఇప్పుడు అక్కడ
వాయ్ అయ్యో ఎంత డిఫరెన్స్ అండి అసలు అయితే యుద్ధాలు దేనివల్ల జరుగుతయ్ తున్నాయి
యుద్ధం అంటే అండి ఈ మెయిన్ అమెరికా ఇప్పుడు ఇరాన్ ఎదో కుండా అమెరికా ఆధిపత్యం చేయాలి ఈ మెయిన్ సోర్స్ ఇరాన్ డెవలప్మెంట్ కి సోర్స్ మెయిన్ సోర్స్ ఏంటంటంటే అక్కడ క్రూడ్ ఆయిలు ఏది మనం లైక్ ఇప్పుడు చమరు నిల్వలు ఉంటాయి కదా గ్యాస్ కానీ పెట్రోలియం డీజిల్, పెట్రోలియం నెక్స్ట్ గ్యాస్ మన సిలిండరు ఇవి వాడకంలో ఈ ఎంతసేపటికి ఏంటంటే ఈ ఇరాన్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకు ఉంటున్న
ఆహా
ంగ్ వల్ల ఏంటంటే ఆ కంట్రీ వాళ్ళ డిమాండ్ డెవలప్ అయితుంది ఎకానమీ పరంగా జి డి పి పరంగా బాగా ముందుకెళ్తుంది
అవునవును అంటే ఇవన్నీ కంట్రీస్ అక్కడినుండేన అండి సప్లై
అంటే మన ఎం ఓ యు అంటి కుదుర్చుకుంటారు ఒప్పందాలు కుదిర్చు ంటారు కొన్ని కంట్రీస్ ట్రేడ్ డీలింగ్ అంటారు దాన్ని అంటే సమస్యలు ఏంటంటే ఇప్పుడు యు ఎస్ మెయిన్ దాడి చేయడానికి కారణం ఏంటంటే
మ్మ్
యు ఎస్ ఆధిపత్యం అన్ని దేశాలపైన అగ్రరాజ్యం ఉంది కాబట్టి అన్ని అన్ని దేశాలు కూడా మా చెప్పు చేతల్లోనే ఉండాలి
అని ఎవరిది అమెరికా వాళ్ళదా కాన్సెప్ట్
వాళ్ళది ఇరాన్ ఏంటంటే అప్పటి నుంచి కూడా క్రూడాయిల్ నైన్టీన్ సెవన్ ఫైవ్ లో ఉన్నంత ఫ్రెండ్షిప్ గా కాలం మారుతున్నా కొద్దిగా ఉండ లేదింకా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి వాళ్ళకి ఇగట్లా వాళ్ళు మమ్మల్ని దాటిపోతారని చెప్పేసి యు ఎస్ ఎ ఎప్పుడు కూడా సర్వేలెన్స్ లో ఉంచుతుంది ఇరాన్ వాళ్ళ మిలిటరీ వ్యవస్థ పైన ప్లస్ వాళ్ళ ఆర్మీ వ్య కమ్యూనికేషన్స్ వ్యవస్
అదే ఇంక ఎంతకి అనగదొక్కడానినికి ఎంతకి వీళ్ళ ఆధిపత్యంలోకి తెచ్చుకోడానికి
టెంటే మేము నిర్ణయించిన ధరకే మాకు మ్మ్ రావాలి ప్రపంచ దేశాలకు కూడా మేమెక్స్ సపోర్ట్ చేయమంటేనే చేయాలి అనే ఒక నియంత ధోరణి వ్యవస్థలో యుఎస్ అనేది నడిపిస్తున్నాది
ఆహా
అ
అదే
ఇది ఏంటంటే ఇంకొకటి వీళ్ళు ఆ కొంతమంద్రి ఆ దండయాత్ర చేసే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారని యు ఎస్ వాళ్ళని నింద చేస్తుంది అనమాట
ఆహా ఇవన్నీ ట్రంప్ ఆలోచనలా అండి ఇవన్నీ
పంపండి అట్లనే కాదులె ఆ దేశానికి ఆ ఉన్న వాళ్ళు నిపుణులు ఉంటారు కదా
ఆ
అంటే గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన నిప్
అదే అదే ఇంతకు ముందు ఎలా ఉన్నయివో ఒకప్పుడు అలానె పందాలు
కంటిన్యూ కావాలి మిలిటరీ వ్యవస్థ అందరు మిలిటరీ మిలిటరీ చెప్పిన వ్యవస్థలోనే ఈ దేశ అధ్యక్షు తులు కూడ వాళ్ళు మన దేశానికి ఏదన్న లోపం ఉన్నా కానీ ఏదనా జరగాల్సి వస్తుంది అన్నా కాని మిలిటరీ వ్యవస్థ అనేది అక్కడకి నిర్ణయింసో తే నిర్ణయించన ప్రక్ కారం వీళ్లు ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి
అవునా అదే న్యూస్ లో ఎప్పుడు యుద్ధాలు బిల్డింగ్లు అన్ని కూల్చడ
అందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఇజ్రాయల్ కంట్రీ కూడా ఒకటి బాగా ఆ కమ్యూనికేషన్స్ పరంగా టెక్నాలజీ పరంగా ఇజ్రాయల్ కూడా యుఎస్ తో డీల్ ఉంది
అదే అయితే ఇప్పుడు మర్ రి ఇప్పుడు ఈ ఫ్లైట్స్లని కూడా ఆపేశారు కదండి మొన్నటి వరకు దుబాయ్ లో
అవునండి
అదే దేని వల్ల అయి ఉంటది ఇప్పుడు మా రిలే టిఫ్ ఈ నైట్ ఏళ్లారు యుఎస్ కి వాళ్ళు అట్నుండి అయితే ఆపేస్సున్నారనేసి ఇట్ న్యూ ఢిల్లీ పైనుండి ఎళ్ళారు వాళ్ళు
అవును ఓకే.
వాళ్ళక్కడ దుబాయ్ లో అన్ని ఫ్లైట్స్ ఇప్పుడు పివి సింధు తను కూడా ఇరుక్కుపోయింది కదా. క్కడ ఫ్లైట్స్
అవునవును.
వల్ల అది దేని వల్ల అయింటదన్
ఇప్పుడు అ ది ఎందుకంటే అండి ద ఇప్పుడు దానిపైన డ్రోన్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వచ్చినయ్.
ఆహా
డిఫెన్స్ సిస్టమ్ లో డ్రోన్స్ ఉన్నాయి కదా.
అవును.
ఓం, కమ్యూనికేషన్స్ తో కూడా డ్రోన్స్ అనేవి అక్కడికక్కడికి ఎళ్ళి పోయి మిసైల్ దాడి జరువుతుంది. డోన్ డ్రోన్ కొ ట్టేస్సనయ్. ఆ దుబాయ్ ఏంటన్ టే సేపెస్ట్ కంటిరి కాపోతే మన ఇండియ కొన్ని ఇండియన్ కంట్రీస్ యి కొన్ని వేరే, ఆ ఈస్ట్ కంట్రీస్ కెల్లల్ స్సినయ్ గుడా వాళ్ళు ఏం జేస్సన్నారంటే ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్యాసింజర్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ తో ఒ ఫ్లైట్ నడుస్సది.
అవును.
ఉ అల్టిమేట్ గా ఏం జేస్తన్నారంటే ఇప్పుడు వాళ్ళు నిర్ణయించిన, కమ్యూనికేషన్ వ్యవస్థలోనే ఎళ్ళిపోవాలి వాళ్ళు రెడర్ రెడార్ సిగ్నల్స్ ప్రకారం ఎళ్ళిపోవాల. ఈ వీళ్ళేం జేస్ తున్నారంటే ఇప్పుడే క యుద్ధం జేసే కంట్రీస్ ఆ క్క రేడార్ కమ్యూ కేషన్ అనేది గుడా నెగ వ్యవస్థ కూల్ చేస్సంది. సో వీళ్ళు ఏం జెప్తున్నారంటే మేము ఫ్లైట్స్ నడపలేము. డ్రోన్ స్ ప్లస్ మిసైల్స్ తొ దాడి జరవుతున్నయ్.
అవును అది ప్రమాదమే కదా.
మేమే జర్రి కాకపోతే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వివిఎపిల్ కేం జేస్సన్నారంటే అత్యంత సెక్యూరిటీ మ జ్జ్ లైకు జెట్స్ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా.
అవునవును.
ఆ ప్యాసింజర్ ఫ్లైట్ కి ఒక ఎయిట్ ఫైటర్ జెట్స్ ని జోడి చేసి పంపిస్తున్నారు. మధ్య లో ఏదన్న డ్రోన్ డోన్ ముద్రాడి జరిగినా గాని
సేఫ్టీ కోసం అవును అదే అదే సేఫ్టీ పర్పస్ లో అదే అదే ఇక వి వి ఐ పి సెంటర్ అట్ల వెళ్తరు గానీ నార్మల్ పల్ పర్సన్స్ ఇం ఇంకా ఇట్లా ఇప్పుడు మా రిలేటివ్స్ ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నారు యుఎస్ కెళ్ తే న్నారు అక్కడా దుబాయ్లో కొంచెం సేఫ్టీగా లేదనేసి న్యూఢిల్లీ నుండీ దు పెట్టుకున్నారన్నట్టు వాళ్ళు అవునండి అవును నైట్ లెవెన్ కి అట్లా స్టార్ట్ ట్వెల్వ్ కి ఏమో స్టార్ట్ అయ్యారు అక్కడ న్యూ ఢిల్లీ రీచ్ అయ్యాక అక్కడ నుండి వాళ్ళ యూఎస్ ఫ్లైట్ ఇప్పుడు ఫ్లైట్ లోనే ఉన్నారు ట్వెల్వ్ అవర్స్ చూపిస్తుంది వాళ్ళరు ఫై ఫ్లైట్ అట్టు మనం ట్రాక్ చేస్తా ఉంటే
హ్మ్
అదే అసలు న్యూస్ చూస్తుంటే కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్ చేసుకోడాలు ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడూ మా పక్కన వాళ్ళు కూడా అండి వాళ్ళ హస్బెండ్ దుబాయ్ లోనే ఉంటారు.
హ్మ్
కొన్ని అవర్స్ వరకు వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదంట.
ఏది దుబాయ్ లోనండి
టండి
అదేనండి రాడర్ ప్లస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసి ఉంటారక్కడ
ఆహా
అట్లా సెల్స్ అవన్నీ ఎమర్జెన్సీ అలట్స్ వస్తుంటై
అదే ఏమి యుద్ధాలో గాని అనవసరంగా అమాయక ప్రజల ప్రాణాలు పోవడం తప్
మ్మ్ అంటే మరి తప్పదులేండి ఒక్కొక్కసారి యుద్దమన్న తర్వాత అమాయకులయినా ఏదయినా అది జరిగి తీరుతూనే ఉంటది అది సృష్టి ధర్మం కాబట్టి అది ఒకరి నిర్ణ
అమాయకులు ప్రాణాలు గోల్పోతున్నరు గదా సరే న్యాయం కోసం పోరాటం మంచిదీ కాకపోతే అన్ని విధాల సేఫ్ వట్టిగ చూసుకుంటె బెటర్ ఏమో
బెటర్ ఏమో కానీ అట్ల జరగనివ్వరు గాండి ట్రేడ్ డీల్స్ అట్లా గవర్నమెంటు ఆఫ్ అఫీషియల్స్ ప్లస్ నిపుణులు
అవును అది ఎంతో అందరి పర్యవేక్షణలో అదీ ఓకే సక్ వే సవాలన్నా చాలా కష్టం ఉంటుంది టైం పడుతుంది అంత దానికి
హ్మ్ అవునండి
అదే
అది టెక్నాల్జీ పరంగైనా కమ్యూనికేషన్ పరంగైనా, ఎప్పుడైనా ఒక కంట్రీ స్ట్రాంగ్ ఉంటుదో అదర్ కంట్రీస్కీ దాన్ని కొంచెం అసూయ అనేది ఉంటది.
అవును అవును డెవలప్ అయితుంటే ఇప్పుడు అసూయ కన్ఫామ్ గా వస్సుంది కదం డి ఒహగా మనుషులే ఒకరు ఎదుగుతా ఉంటే అసూయ చెందుతా ఉన్న రోజులివి
అవును
ఇంక కంట్రీస్ అంటే ఇంకా అంత మంది అమ్మాయ్ తా ఉన్నారు
అవునండి
న్యూస్ సుస్తా ఉంటారా అండి మీరు రెగ్యులర్ గ
ఆ నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాండి న్యూస్ వాచ్ చేస్తాను న్యూస్ పేపర్స్ చూస్తాను.
ఆహో ఓకే ఓకే హైలీ నాలెడ్జ్ డ్ పర్సన్ అదే,
కంపల్సరిగ జూస్సుంటానండి
మంచి హ్యాబిట్ అండి అవి అవెప్పడికి ఎవర్ గ్రీనెవ్ వే ఇప్పుడు హ్యాబిట్
ఎర్లీ మార్నింగ్ మన అ ఈ పేపర్ చూస్తుంటాం తెలుగు పేపర్
మ్మ్ అసలు ఇప్పుడు ఈ పేపర్ వల్ల తెల్ చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని చూద్దాంమన్నా దొర
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకె.